వినిపిస్తుందా
ఇన్పిస్తుంది
ఇప్పుట్దాకా మాట్లాడినప్పుడు కాల్ కట్ అయింది కదా
ఆవ్ను ఏం లే
దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను
నిజంగానా నిజంగా చెప్పాలంటే మేడం
అర్ధం కాలేదు
మీలాగ ఎవ్వడుండడు మంచోళ్లు
అవునా దీనికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను మీరు నా మంచితనాన్ని ని తెలుసుకునందుకు
అవును మేడం
ఉమ్మ్ చెప్పండి ఇంగా ఈరోజు ఏమేమి స్పెషల్ చేశారు
ఈ రోజు ఉగాది చేశాం
ఉగాది అంటే ఏందో మీకు తెలుసా
తెలియదు మమ్మీ వాళ్ళు చేసిరు నేను చేసిన అవును
హమ్మ్ చెప్పండి ఇంకా మీరు ఏ ఆటని చాలా ఇష్టంగా ఆడుతారు
క్రికెట్ వాలీబల్
ఉహు మీకు నచ్చిన ఫుడ్
బిరియాని తెలియదు మమ్మీ చేసి పెడతది తింటాం
మీరు సహజంగా ఎంత బిర్యానీ తినగలరు
కేజీ
కేజీ బిర్యానీ తింటారా ఇది చాలా మంచి విషయం మీరు ఫుడ్డి అనుకుంటా అంటే భోజన ప్రియులు
కాదు బిర్యానీ
బిర్యానీ ప్రియుల మీరు
ఎస్ బిర్యానీ చికెన్ మటన్
మాంసాహారాన్ని చాలా బాగా తింటారు
అవును
ఇది చాలా మంచి విషయం
అవును మేడం మీరే చెప్పలీ మీ ఇంట్లో ఎట్లా జరిగింది ఉగాది
మా ఇంట్లో చాలా బాగా జరిగింది మేమందరం చాలా సంతోషంగా జరుపుకున్నాము
హాయ్
మీకు ఏ పండుగ అంటే చాలా ఇష్టం
నాకు నాకూ వినాయకచవితి అంటే ఇష్టం
వినాయక చౌతియా అవును ఈ ఈ పండుగ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా జర్ జరుపుకుంటారు
అవును నేను గూడ చిన్న పిల్లడ్నే కాబట్టి
అంటే వినాయక చవితి రోజు మీరు ఒక చిన్న పిల్లలాగా అయిపోతనన్నమాట
అవును పది రోజులు
మ్ ఆ రోజు ఏమేం చేస్తారో చెప్పగలరా
అ రోజు షెడ్ కడతాం గణేష్ చేస్తాం మొత్తం పూజలు చేస్తాం మొత్తం డీజే పెట్టి డ్యాన్స్ చేస్తాం
మ్ హ్మ్
ఎంజాయ్ చేస్తాం
వావ్ ఇది చాలా మంచి విషయం మీరు వినాయక చవితి చాలా మంచిగ జరుపుకుంటారు
మ్ ఫ్రెండ్స్ ని కొట్లాడుతాము
ఎందుకు కొట్లాట ఎందుకు ఆడుతారు
తీసుకెళ్తామని వాళ్ళు తీసుకెళ్ళమని వీళ్ళు అట్ల కొట్లాటడతం చానా చేస్తం
కానీ సహజంగా లడ్డూకి వేలం పాట పాడతారు కదా
అది వేలం పాట రోజే ఇంకా మిగతా అన్ని మేమేం తింటాం కొంచెం
ఏం తింటారు మీరు ఏమేమి తింటారు
లడ్డు దొంగతనం చేసి తింటం
దేవుడు ప్రదార్థం దొంగతనం చేసి తింటే అది మంచిది కాదేమో
చానా మంచిది
లేదు ఓకరి వస్తువులు మనము ఎప్పుడూ దొంగతనం చేయరాదు
మళ్ళీ పూజరి ఎందుకు దొంగతనం చేస్తుండు
మనం అడిగి తీసుకోవాలి నీకు ఆకలిగా ఉంటే నాకు ఆకలిగా ఉందని అడిగి తీసుకొని సేవించాలి
మళ్ళీ పూజాడి ఎందుకు డబ్బులు అడగకుండ తీసుకుంటడు
పూజారి వాళ్ళు గూడా అడిగే తీసుకుంటారు కానీ మీకు చెప్పరు
న కాలు
అర్ధం గాలేదు
నాగూడ అర్ధం కాలేదు మీకు ఏ మూవీ అంటే ఇష్టం
నాకు జాతిరత్నాలు సినిమా అంటే చాలా ఇష్టం
పక్కల్ల ఎవరున్నరు
పక్కల మా తల్లిదండ్రులు ఉన్నారు మీరు ఎందుకు నవ్వుతున్నారు
జస్ జోక్
ఇందులో హాస్యం ఏముంది
అది అంతే
అంటె మీరు ఏది పడితే దానికి నవ్వుతారా మరి
ఏమని ఏం చెప్పాలి
ఏముందొ అది చెప్పండి మీకు పిలుస్తున్నట్టున్నారు వినపడలేద బా హలో మీరు ప్రస్తుతం బిజీగున్నారా
ఇప్పుడే మోరిలో పాము చూసినా తెలుసా
హా అయితే మీరు ఆ పాముని ఏం చేయాలనుకుంటున్నారు
అదిలో మోడి లో
అర్ధం కాలేదు
పాము మోడీ లోపల ఎళ్ళిపోయింది మోడీలో కనిపించింది
అవునా అంటే మీరు పాములు కూడా పడతారా
పాములు పడ్తలేను నేనీద్
అయితే మీరు భయ భయం పడ్డారా
భయం లేద్ ఎం లే పాముల్ చంపెద్దాం అనుకున్నా కని పాము గచ్చిపోయింది హలో
మీరు తొందరగా రావాల్సిందని కోరుకుంటున్నా
ఎంతసేపు అయింది మాట్లాడక
తాపుడి మనపుడ మమపుడ అద అదే
హలో హలో హలో హలో
హాటంగ్ హున్ గయా డేవా మీరు తొందరగా వచ్చి ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవాలని కోరుకుంటున్నాము
ఎంతసేపయింది మనం మాట్లాడి
అర్ధం కాలే
మనం ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాం
మనం ప్రస్తుతం ఏడు నిమిషాలు మాట్లాడామ్
ఓ ఏడు నిమిషాల
నలభై సెకండ్లు
ఉమ్
ఎందుకు
నాదాంట్ల పోయి ఎకు పోయిందిన్నద
అర్థం కాలే
మీరు మాట్లాడితే నా దాంట్లో ట్యామే తప్పుపోతుంది
నువ్వు హో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం
ఒక టెన్ మినిట్స్ అయినాక నాకు చెప్పండి టైము
అర్ధం కాలేదు
మీరు మాట్లాడితే ఒక టెన్మి టెన్మినెట్స్ లో అయ్పోతె చెప్పండి నెనకొంచం పనుంది అ పనికేల్తాను ఇంటికేలి
అవునా సరే తప్పకుండా చెప్తాను
అవును మీరు ఎక్కడ ఉంటారు
మేము ఊర్లో ఉంటాము
ఊర్లోనా అంటే విలెజ్ విలేజ్లో బానే ఉంటాయి కా
అవును
పచ్చటి పోలాలు హలో పచ్చటి పొలాలుంటాయి బర్రెలుంటాయి
గొర్రెలుంటాయి అన్నీ ఉంటాయి
వాతావరణం కూడా ఫూల్
అవ్ను చల్లగా మంచిగా ఉంటుంది
అవును ఇప్పుడు ఎంతసేపు అయితుంది మనం మాట్లాడి
మీరు ఆవు దగ్గరున్నారా
అవును నాకు ఆవులంటే చాలా ఇష్టం
మీరు వచ్చేయండి ఇంకా
ఎంతసేపైతుంది మనం మాట్లాడి
మీకు మీ పని ముఖ్యమా
మనం ఎంతసేపైతుంది మాట్లాడి
తొమ్మిది నిమ్షాలు
ఓ అయ్తే తొమ్మిది నిమ్షాల
ఎందుకు మీరు సమ్యంకి అడుగుతున్నారు
నాకు సమయం అంటే చాలా ఇష్టం సమయం నాకు పని ఉంది ఇప్పుడు వెళకపోతే ననే వెళ్ళలే కొడతాడు
అవునా సరే మరి మీరు వెళ్ళండి
అయ్పోందా టెన్ మినేట్
కాలేదు
అంతే
కానీ మీకు మీ పని ముఖ్యం కదా
అవునా ఇప్పుడు నైన్ మనిట్స్
సరేలే మీరు మీ పని చుస్కోండి క్షేమంగా ఉండండి జాగ్రతగా ఉండండి బాయ్ బాయ్